హలో హు విని పిస్తోంద హలో
వినిపిస్తుంది నా వాయిసు వినిపిస్తుంద నీకు
ఆ వినబడుతుంది బావున్నారా
బావున్నా నువ్వు బావున్నావా
కొంచెం లైట్గా బానే ఉన్నాను
ఎందుకు లైట్ ఏమైంది
బయట తిరిగి వచ్చిన్నాం ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ తో బయట తిరుగుతే ఎట్లాంటది తలకయి నొప్పి ప్పి హెడేక్ లేని పింటలు అన్ని మీద పడేసుకుంటారు మావోళ్ళు అ చిన్న ఇష్యూ అయింది
ఉహు
మ్మ్ చెప్తారా కొంచెం ఏమైనా ఆ తినలేదు ఇంకా ఇవాళ మృగశీరా కదా పిష్ చాపలు ఫిష్ ఫిష్ కర్రీ నేను తినను అలవాటు లేదు
ఉమ్ వై
ఉ మా క్యాస్ట్ అదే గాని
అవునా
అర్థం కాలేదు
మేము కూడా రాజు అంటున్నా
కోమైకా స్ కానీ తినను నేను ఒకసారికే ఒకవేళ తిన్నా కూడా అది ఒకసారికి మాత్రమే తింటా నెక్స్ట్ సారికి తినబుద్ది
రే ఎంత బాగుంటది తెలుసా
ఏంటిది ఆది
అయి
ఊ
విన్నవా ఎంత బాగుంటధో
ఫ్రై యా కర్రీ ఆ
ప్రై డీప్ ఫ్రై ఇట్లా పికిల్ చేస్తాది మా మమ్మీ సూపర్ ఉంటది
ఉ పికిల్ బాగుంటది మా మమ్మీ కూడా చేస్త ఉ అది కూడా
మాది ఫిష్ కర్రి అండి మా డాడి ఒక్కసారైనా ఫిష్ కర్రీ తీనాట్లే వూర మస్తు మిస్ ఇతన్నావ్ అన్నాడు
ఉహు అవునా
బాలేను
అయినా ఏం బాగుంటది ఫిష్ ఏం బాగుండాదు యాక్
ఉ నార్మల్ ఉ
అంటే ఒక్కసారి తినొచ్చు కానీ రెండోసారి కూడా అంటే కష్టం
మరి ఊకే ఎందుకు తిను
ఆహా అంటే అట్లా కాదు ఉన్ ఇప్పుడు వండిన తర్వాత ఒకసారి తినడం
ఆహా
ఉ తర్వాతికి తినడం బాగుండదు
ఉ మీ విలేజ లో మీరే పడతారా ఫిష్
లేదు వేరే వాళ్ళకి పట్టిపిస్తాం ఉ పట్టిపించి వాళ్ళకి పైసలు ఇచ్చేసి మేము పంచుకుంటాం ఫిషెస్ ఊ అందుకు మీ ఉద్దేశ లో మీరే పట్టుకుంటారా
పట్టరు అక్కడ ఎవరికి పట్ట రాదు
ఉహు సేమ్ ప్రాబ్లమ్ మా ఇంట్లో కూడా ఎవరి పట్టరాదు
సరే టూ త్రీ ఇయర్స్ అట్లా ఇచ్చేస్తారు ఉ
ఉఉహు అయితే ఏమైందంటే నేను ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎల్లినా అక్కడ ఏంటంటే ఎవరిది వాళ్ళు పట్టుకుంటారు మా మామయ్య వాళ్ళు చెరుగు కొట్టిరు అన్నమాట రవి
రవియోహా ఉమ్
దెల్సా
దేకే
తెలుసా
తెలుసుప్పుడు
అవునా అంటే ఎవరైనా ఉన్నారా దెలిసిన వాళ్ళు ఇక్కడ
ఎందు ఉన్నా
ఆహా అవునా
చిన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు టెంపుల్ కు తీసుకెళ్ళిండ్రు
ఉమ్ హు వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటది ఆహా అక్కడైతే అక్కడ పట్టుతరు మా మామయ్య వాళ్ళు లీజ్ లీజ్ అన్నమాట టూ ఇయర్స్ మా మామయ్య వాళ్ళ వాళ్ళ బట్టలు వాళ్ళు అమ్మేయాలి సమ్మర్ వచ్చింది అంటే కరెక్ట్ ఇదే సీజన్ ఇదే టైమ్ అప్పుడు చిన్న చిన్న బొందలు ఉంటాయి గదా దాంట్లో ఫిషెస్ ఉంటాయి నేను మా ఫ్రెండ్స్ నేసుకొని దోమతెరు ఉంటది గదా మనం పడుకుంటాం ఫైయ్ అదే యేస్ ఆ బురద పొర్లిన ఫస్ట్ టైం నేను చేపలు పట్టడం అదే ఉమ్ కొరమళ్ళు దెలుసు గదా నీకు
తెలుసు బొమ్మలు బొమ్మలు అంటారు
తొమ్మరా
బొమ్మ చాప అంటారు మా దగ్గర దాన్ని దెలుసా
అవునా
ఉమ్
ఉమ్ కొర్రమీను అంటరు
రమీనే గాని దాన్ని మా ఊర్లో అయితే అట్లనే పిలుస్తరు
ఏమోగానీ ఇగ అది ఒక్కసారి అంటే అసలు దాంట్లో లేవు కానీ ఏదో ఒకటి తిరిగి తిగు తి తిరుగుదామని తిరిగినాం అదొకటి పడింది దాంట్లో ముగ్గురం గలిసి పట్టినాం మూడు పీసెస్ అంటే వన్ అండ్ హాఫ్ కేజీన్నర పైనే ఉంటది పెద్దది ఉమ్ అట్లా ఫస్ట్ టైం నేను చాప పట్టడం అదే ఫస్ట్ మళ్ళీ నేను తినలేదు గాని అంటే పట్టాల న్న కుతూహలం బాగుంటది అన్నమాట తినబుద్ది గాదు వాటిని సంపేయాలని గాదు బతికించుకోవాలనిపిత్తది నాకు వాటిని సాదుకుంటే బాగుంటది అనిపిత్తది పెంచుకోవాలనిపిత్తది
ఇంగ మా డాడీ ఎప్పుడన్నది ఊకే బాకీట్ల నన్నా దెంట్లన్నా ఏషి పెడతాం కరాబై ఎక్కువ రోజులు బతకవు పాపం
అవును అంటే అవి అలవాటు పడి ఉంటాయి గదా ఆ వాటర్ కి మనం కొది కొత్త వాటర్ పోస్తే వాడికి ఫుడ్ ఉండదు సచ్చిపోతే నెక్స్ట్ డేనే తిడుతరిగా చచ్చిపోయినై నీ వాళ్ళనే ఎందుకు మంచి ననే కర్రీ అవు నీ వల్ల దాన్ని ఉంచిన అదింటే తిడుతరు చాలాసార్లు అలా ఫేస్ చేసిన తిట్లువాడ్డ కూడా
ఉ
నేను ఎట్లా తిన్నాను కదా దీన్ని నేను పెంచుకుంటా మీరు తినేవి మీరు కట్ చేసుకుని తినారే అని చెప్పి త
ఆ మీరు వెంకటేశా
మ్మ్
మరి ఎందుకు నాతోని అబద్ధం చెప్పినవ్
తినా
చిరంజీవి అని చెప్పినవ్ ఏంది
చిరంజీవ ఆ మరి ఏం చెప్పాలి అంటే చిరంజీవి అనుకున్నావా
రియల్ నేమో పాపం ఓల్డ్ నేమ్ పెట్లేమో వాళ్ళ మమ్మీ వాళ్ళు ని అని చెప్పి పెట్టిల్లేమో అనుకున్నా
లేదు లేదు ఆ హీరో నేమ్ అనే పెట్టిరు ఈ పేరు కూడా కానీ వంశీ నా పేరు సటిఫికేట్ సర్టిఫికేట్ నేమ్ వెంకటేష్
ఉ
అసలైన నేమ్ వంశీ కానీ అని నేను కూడా ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అడుగుతారు కదా కరెక్ట్గా నీకు సర్టిఫికెట్లు ఏదై పేరు కావాలని అంటే అప్పుడు హీరో వెంకటేష్ మంచి మంచి సినిమాలు దిస్తాండు
ఆ వంశీనే బాగుంది
ఉమ్ వంశీ నే నా పేరు ఇపుడు కూడ వంశీ అనే అంటారు
ఉహూ
సర్టిఫికేట్ నేమ్ మాత్రమే వెంకటేష్ అయినా ఇక్కడ పేరు మెన్షన్ చెయ్యొద్దు కదా ఏమోతి
ఉ
అదన్నమాట నువ్వు పట్టినావ ఎప్పుడైనా సపాలు
ఫుల్లుసార్ల
నీకు పట్టొచ్చా
ట్రై చేస్తాం అంతే అవి రావు మన చెరువులనే తెలుసా నేనైతే చెరువులనే ట్రై చేసిన నేను మా అక్క గిట్ల
ఇట్లా
మా డాడీ వాళ్ళు పట్టడానికి పోతే మేము కూడా సమ్మర్ లో ఏం చేస్తాం అని చెప్పి వాళ్ళతో పోయినాం ఒకసారి అబో అస కాళ్ళలకు అవన్నీ ఇట్లా కట్టా అయింది అసల్ కాలకు మొత్తమా
కట్ కట్ట ఐనా కూడా ఏం తెలియదు
ఉన్నావు కదా సమ్మర్ల ఎక్కువ అట్లా పోయినాం మేము అదొకేసారి చెరువులకు దిగినం అమ్మో
ఆహా
ట్రై చేస్తాం అవి రావు ఏ అవి వస్తేయా మేం పడితే
ఈ రోజు కూడా మా ఫ్రెండ్స్ అన్నారు తె ఈ రోజు లోడు దయదాచరు ఉ హు అవునా ఈ రోజు కూడా చెరువు అయిపోద్ది కదా లోడ్డు అవుద్ది కదా
అవునా
తే మృగసీర అయిపోతే చెరువు వదిలేస్తారు కదా
ఇస్తరా మాకు లేవట్లా ఊ
మా ఫ్రెండ్స్ వెళ్దామన్నారు కానీ నాకు పట్టరం రాదు అనవసరంగా పోయి వీడు ము ము తిరాసు మళ్ళీ ఇడికి చపలే పట్టురు రాదని చదుతారని నిజం చెప్పాలని నాకు ఈత కూడ
అయ్యయో
ఊ కొంచం కొంచం మత్తులైదిగా నీకొత్తదేంటి ఈత
ను
ఉ
అసలు నాకు ఫుల్లు నేర్చుకోవాలని తెలుసా
ఊ
నేర్చుకోలేదు ఎందుకొ కానీ మా మామయ్య వాళ్ళ ఇంటికి పోతే ట్రై చేయ్యాలి అక్కడ పల్లకి పొలం దగ్గర బావి ఉంటది అదైతే అంటే ఇట్ట నార్మల్ గా భూమితో ని ఈక్వల్ గా వాటర్ ఉంటాయి దాంట్లో అసలు ఘోరం దాంట్లో నేర్చుకోవాలి ఈసరిపోతే ఎప్పటికీ భూమితో నీ ఇక్వల్ గా వాటర్ ఉంటయి అంద రెండు ఎట్లు ఉంటయో ఏమో అనిపిస్తది
ఉహు నువ్వెంత పెద్దగుంటావ్
ఫైవ్ పాయింట్ సెవెన్ చాలా హైట్ ఉంటా ఎందుకు ఉన్నారు
ఫైవ్ పాయింట్ సెవెనా
లే
ఉహు ఫైవ్ పాయింట్ నైన్ నేను నువ్ ఫైవ్ పాయింట్ టెన్
ఫోటోలో చూస్తే పొట్టికుంటావేమో అనిపిస్తాంది
ఆ ఫోన్ పైకి పెట్టి దిగితే పొట్టిగనే ఉంటారు మరి ఫైవ్ పాయింట్ టెన్ ఆ టెన్ అంటే కొంచెం మటు ఇటు అంటె లెవెన్ ఉండొచ్చు గానీ మరి ఎక్కువంటే తిడతరని ఉ
మీ డీపిలో ఇంకెవ్వరు
వాడు ఫ్రెండ్
మా చిన్న అబ్బాయి నువ్వా పెద్ద అబ్బాయి నువ్వా
నువ్వే అబ్బాయి అనుకుంటాన్నావ్
అబ్బాయివే అనుకుంటాన్నా ఎమో
ముందట అయననా వేనకాయననా
ఆ
ముందబ్బాయా ఎనకాబ్బాయా
వెనక అబ్బాయి అనుకుంటున్నా
ఉ అవును వినకేత్ వెనక అబ్బాయినే
ఆ
ముం ముందు మా ఫ్రెండ్
ముందు మ ఫ్రండ్ మా ఫ్రెండ్
ఉ
అదేదో టెంపుల్ కి వెళ్తే తీసుకున్నాం అక్కడ టెన్ మినిట్స్ అయిపోయింది మళ్ళీ ఇంకో కాల్ లో మాట్లాడదాం సేమ్ టాపిక్